లా ఉన్నారు
గున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నానండి మీర్ తిన్నారా.
ఆ తిన్నానండి ఏమ్మండి మీ దగ్గర సిగ్నల్స్ లేవా మీ వాయిస్ బ్రేక్
అవునా అండి ఇప్పుడు బాగొస్తుందా.
ఆ ఇప్పుడొస్తుందండి
ఇప్పుడు మీకు నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా.
వినపడుతుంది బట్ క్లారిటీ గాని లాగ్ అయింది. బట్ ఓకే ఇన్బడుతుంది ఇప్పుడు.
వినపడుతుంది కదా
ఆ వినపడుతుందండి
అవునండీ సిగ్ ఇగ వర్షం పడింది కదండి సిగ్నల్ సరిగ్గా ఉండిండదండి.
అవునవును
ఏం చేస్తున్నారండి ఆహ ఏంటండి ఇద్దరము ఇద్దరము ఒకేలా సింక్లో ఉన్నాం ఏంటండీ.
ఎప్పుడు మన్తే అండి మనం ఎప్పుడు మాట్లాడినా సింక్లోనే వస్తాం.
అవునండి ఎందుకలా అండి మనం.
ఏమో అండి నాక్ గూడ తెలీదు మేబీ ఆ ఏమంటరు ఫ్యూ ఆ పాస్ట్ లో ఏమన్న కనెక్షన్ ఉందేమో మీకు నాక్ కు
అవునండి అదీ నిజమే ఉండింటదేమో మనకి అందుకే ప్రతిదానికి రిప్ ప్లే వస్తుందండి మనకు
అవునండి తిన్నారా మల్లి తిన్లేదా
తిన్నానండి
అయ్యో నిద్ర వస్తున్నట్లు ఉంది కదండి మీకు
అవునండి చల్లగా ఉంది క్లైమే ట్ నిద్ర వచ్చేస్తుంది ఇక్కడే పడుకోవాలనిపిస్తుంది నాకు మేము టెర్రస్ మీద ఉన్నాం అన్నమాట
ఓకే
నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు పడుకుందా మా అనిపిస్తుందండి మాకు బాగుంది క్లైమేట్ ఇక్కడ చాలా బాగుందండి మీకండి మీకు వర్షం పడిందా
పడిందండి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చినుకులు పడ్డాయి తర్వాత నార్మల్ గా ఉంది తర్వాత ఇంగా కూల్ గా ఉంది క్లైమేట్ అంతా మూసుకొని మాడమంతా మూసుకొని కూల్ గుందండి మీలాగే చాలా కూల్ గా ఉందండి వెదర్ కూడా
అయ్యో అదేంటండి అలా మాట్లాడేసారు
అంటే మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారన్నమాట
అవునా
అలానే మాట్లాడుతున్న అలాగే క్లైమేట్ కూడా ఉంది అంటున్నాను
గా మాట్లాడతానండి నాకొ
ఉహు ఏంటండి మీరు ఏమైనా ధోని ఫ్యాన్ ఆ
ఏంటండి
మీరు ఏమన్నా ధోని ఫ్యాన కూల్ కూల్ కదా మిస్టర్ కూల్ లాగా ఉన్నారు
అవునండి నిజం అండి మీకెలా తెలుసు అండి నేను సిఎస్కే ధోని ఫ్యాన్ అండి బాగా
అంటే కూల్ గా మాట్లాడుతున్నార అంటున్నా గదా
ఆ అందుకు మీరు కనిపెట్టేసారలా
ఆ అలా అలా కలిసిపోయింది అంతే
అవునండి మీరండి ఎవరి ఫ్యాను క్రికెట్ లో
మేమ అండి మేమంతా ఫైర్ అండి
ఫైర్ అంటే ఆర్సిబి విరాట్ కోహ్లీ అండి
అవునండి
ఉమ్నా అర్థం అయిపోతుందిలేండి ఆ మాత్రం ఉండాల్
ఆ మేమంతా చాలా ఫైర్ అండో బాబోయ్
ఆ నిజమేనండి ఫైర్ ఉండాల్సిందేనండి
ఆ విరాట్ కోహ్లీని చూస్తేనే ఒ ఫైర్ బ్రాండ్ గుర్తుకొస్తుంది అంటే ఎలాగొ అంటే ఏదో లావా ఉంటుంది చూడండి అలా ఉంటుంది ఇతన్ని చూస్తే
అవునా అండి
ఉ తని చూస్తె ఒక మోటివేషన్ అనిపిస్తుంది తన లైఫ్ ని తన జర్నీని ఎలా చెక్కుకున్నాడు త న పర్సనాలిటీని ఎలా చెక్కున్నాడు అని ఒక ఇన్స్పిరేషన్ లాగా అపిస్తాడు
నిజమేనండి స్టార్టింగ్ నుంచి తను చాలా కష్టపడ్డాడండి చూస్తూ ఉంటాం కదా ఏంటండి తగ్గుతున్నారు ఏంటని తగ్గుతున్నారు అయ్యో టాబ్లెట్స్ అవని వేసుకున్నారా మీరు
వేసుకున్నానండి మీరు ఇంకా స్వీట్ గా మాట్లాడుతున్నారా
అయ్యో ఇంకా స్వీట్ అయిపోతుందా అండి ఇంకా స్వీట్ అయిపోతుందా అండి మీకు
అవునండి
ఉ వాటర్ తాగండి బాగా
అదే అండి హాట్ వాటర్ తాగాలి టాబ్లెట్స్ వేసుకోవాలి
అవునండి టాబ్లెట్స్ వేసుకొని రోజు ఉమ్ బా బాగుంది అండి పర్లేదండి క్లైమేట్ రోజు ఎ చల్ల ఉన్నా కూడా ఎలాగోలా ఉంటున్నాను అలాగ మేము
అదే చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూల్ గా ఉంది అంటున్నారు కదా ఏమైనా జల్ జలుబు గాని లేకపోతే ఏమనా జ్వరం లాంటివి ఏమన్నా వచ్చా రండి జాగ్రత్త
ఆ లేదు లేండి తిరగడం లేదండి ఎక్కడికి
హెల్త్ మీరి మీరు చాలా కాన్సన్ట్రేషన్ తీసుకుంటార అనుకుంటా
అయ్యో చాలా అండి అంటే నేను చూసుకుంటాను గానీ ఫుడ్ సరిగ్గా తిననండి నేను
హు ఉమ్ మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉందండి చెప్పకూడదు కాగాని ఆ అమ్మాయి అయితే ఫుడ్ ముందర కూర్చుంటుదండి ఎంతసేపు కూర్చుంటుదు తెలుసా గంట గంటన్నర కూర్చొని నిదానంగా ఒక్కొక్క ముద్ద తిన్నదండి అమ్మాయి ఒక్కొక్క పి ఒక్కొక్క ఉంటుంది కదా మెతుకు ఒక్కొక్క మెతుకు తింటాది అమ్మాయి
అయ్యో అయ్యో కొందరు అంతేనండి స్లో ఇయిట్ స్తు ఉంటారు తినలేరు అంటే వాళ్ళకి తినాలని ఉంటాది కాదు కానీ లోపలికి ఫుడ్ ఎల్లదన్నమాట వాళ్ళకి
కాదండి ఎంత ఎంత తినలో అన్నా తినక తినకూడదు అనుకున్నా ఆ గంట గంట నారా సేపు కూర్చొని తింటారా అండి
ఇంకా అంతేనండి పాపం వాళ్ళని మనం ఏమ అనగలం చెప్పండి వాళ్ళు ఇంకా స్లో ఇయిటెస్ అలాక
కాదండి మీరే చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఒకరు అన్న ముందు అంతసేపు కూర్చోవచ్చా అండి
లేదండి కూర్చోకూడదండి
మీరు ఎంతసేపట్లో తింటారండి
నేను కూడా లేట్ అయినండి కొంచము మీ ఫ్రెండ్ అంతా కాకపోయినా కొంచెం అంతే
ఆ మా ఫ్రెండ్ చాలా లేట్ అండి బాబోయ్
అయ్యా ఎందుకండి అంత పాపం అండి స్లోయిటాస్ అంతేనండి
హమ్ ఈ సారి మేము మా ఫ్రెండ్ నేర్పిస్తారండి ఎలాగ తినాలి ఎంతసేపు తినాలిని మేము అందరమూ ఫ్రెండ్స్ ఉంటే అం ఆ అమ్మాయి ఒక్కటే స్లోగా తింటది అన్నమాట అమ్మాయి కోసం ఇలాగే చూసుకుంటూ ఉండాలి
అవునా అండి
హమ్
హమ్
ఇంకేంటండి ఇక్కడికి బయటి కెళ్ళలేదా
ఎక్కడికి వెళ్ళలేదండి వీక్డేస్ కదండి ఇవి వీకెండ్స్ కాదు కదా
ఉమ్ ఏదో వర్క్ ఉన్నట్లు ఉంది కదా
అవునండి వీక్ డేస్ లో అయితే వర్క్ ఉంటదండి మాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంక ఎక్కడికి వెళ్ళలేము ఉమ్
హుమ్
అందుకనేసి అండి ఇంకా ఇంకెక్కడికి వెళ్తామండి బయటికి వెళ్తే ముందే డబ్బులు లేవు చేతిలో హుమ్
బయటికి వెళ్తే ఉండలేము చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తాది
చేతిలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తది ముందే నా బర్త్డే ఉందండి డబ్బులు లేవు ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు థ్యాంక్ యూ అండి ఉమ్ బర్డే కి పార్టీ అవి ఇవ్వాలి కదండి అప్పటికి డబ్బులు లేవు ఎలా చేయాలి అవి ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నానండి ఇంకా
ఖచ్చితంగా లేండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ కి ఎప్పుడో ఒకసారి కదా ఇచ్చేది ఆ మాత్రం సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా చెప్పండి
అది కరెక్టే నండి
ఏం పార్టీ ఇస్తారండి ఏమన్నా మీరు బార్లు అవన్నీ వెళ్తారా ఏంటి
అయ్యో అయ్యో చీచిచ్చి నాకు అట్లాంటి అలవాట్లని ఏం లేవండి తూ లెస్సలు లేవండి నాకు
ఆ మీరు చాలా మంచోళ్ళు లేండి మీకెందుకు ఉంటాయి చెప్పండి
ఆ లేవండి బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటామండి అంతే ఇంకా హుమ్
అ
తర్వాత కావాలంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒకసారి పార్టీ ఇస్తానండి నేను ఇంకా
ఆ ఓ నేను కూడా అండి మీకు జాబ్ రావాలని మీ లైఫ్ లో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా అండి మీకి వస్తున్న వస్తున్న బర్త్డే రోజు నుంచి అన్ని మంచి జరగాలండి
అవునండి ఓ మీ బర్త్డే ఎప్పుడండి
నా బర్త్డే డిసెంబర్ లో ఉందండి
అయ్యో మీరు ఇయర్ అంతా వెయిట్ చేయాలా అండి మీ బర్డే కోసం
అ అంతే కదండి డిసెంబర్ లో పుట్టిన వాళ్ళందరూ లాస్ట్ సంవత్స సంవత్సరంలో లాస్ట్ లాస్ట్ లో చేసుకుంటారు కదా
నిజమేనండి పాపం అనిపిస్తుందండి మే మిమ్మల్ని చూస్త
లేదు లేదండి నాకైయితే చాలా ఇష్టమ అండి నా బర్త్డే డిసెంబర్ లోనే ఉండడం అంతే కాకుండా మాకు పండగ ఉంది కదండి క్రిస్మస్ డిసెంబర్ లోనే నా బర్త్డే రావడం నాకు చాలా ఇష్టం అండి
మీరు చాలా అదృష్టవంతు చిత్రాలండి బర్డె అప్పుడు క్రిస్మస్ బావుంటదండి అందరు మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు టు ఉంటది
మా ఇంట్లో అందరు అంటూ ఉంటారు మా ఫస్టర్ గారు అంతరు అంటూ ఉంటారు నీ బర్డె తునే క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి అన్నట్లు అంటు ఉంటారు
అవునా అండి
ఇంకేంటండి
చెప్పాలండి
హ్మ్
హ
అయితే మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలంటారు
అవునండి ఇంకా డబ్బులు కావాలా కదండీ ఇంకా అంతే కదండి మనకి ఎక్కడి నించి వస్తాయండి డబ్బులు నేను ఇంకా వర్క్ ఎక్కడా చేయడం లేదు డబ్బులు అవన్నా వస్తే ఓన్లీ డబ్బులు ఉన్నాయి కదా ఎంత ఖర్చు పెట్టుకున్నా మనకి మంది మనం సంపాదించేటప్పుడు మనక్ పెట్టుకున్న బాధ ఉండదండి మన ఇంట్లో వాళ్ళని అడిగి ఖర్చు పెట్టుకోవాలంటే మనకు బాధ ఎస్తది కదండి
నిజమే అయిన అండి ఫ్రెండ్స్ ఖర్చు పెట్టాలన్నా ఇంట్లో వాళ్ళని అడిగితే మంచిగా అనిపించదు కదా
అందుకే ఇప్పుడు పార్టీ ఇస్తాను బిర్యానీ పార్టీ నెక్స్ట్ ఇంకా జాబ్ వచ్చిన తర్వాత పెద్దలు చేసుకుందామ అని ఫిక్స్ అయి పోయానండి నేను
అంటే ఎక్కడికైనా బయటకి వెళ్తారా అండి
బయటికెళ్తామండి ఫ్రెండ్స్ అందరం కలిసి బయటిక ఎళ్ళెసి ఆ మంచిగా ఏం కావాలన్నా కూడా ఆ రోజు కడుపు నిండా తినేసి లైఫ్ లాంగ్ ఆ డే అంటే లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ కాదు ఆ డే అనేది మెమరబుల్గా ఉండాలని అనుకుంటన్నానండి లై
లైఫ్ లాంగే లేండి ఒకసారి జాబ్ రావడం లైఫ్ లాంగ్ అచీవ్‌మెంటే కదండి ఇంగ
అదేనండి టూర్కో లేకపోతే పార్టీకో ఏదో ఒకటండి అప్పుడుకి
అవునండి అయితే మీ ఫ్రెండ్స్ చాలా అదృష్టవంతులండి మీలాంటి ఫ్రెండ్ దొరకడం అ
మంచిగా ఎంజాయ్ చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదండి ఆ ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా అందరం కలిసి వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చినాము అనడానికి కూడా బాగుంటది కదండి ఇంకా మనం మన ఇంట్లో వాళ్ళకి అడగాల్సిన పని కూడా ఉండది ఇంకా
అంతేలేండి అంతేలేని మీరు ఏం చెప్పిన కరెక్టే
మీరు కూడా అలానే చేస్తారా అండి
అంతేలేండి సరేలేండి
ఆ సరేలేండి బాయ్ అండి
అండి గుడ్ నైట్
గుడ్ నైట్ అండి